ఆ హలో
ఆ
హలో
హలో
ఆ ఇన్పడుతుందా రతి
ఆ విన్ నీకినిపిస్సుందా
ఆ ఆ ఆ
ఆ ఏం చేస్సున్నావ్
ఏం జేయట్లే ఉత్తిగే పడుకున్నా నువ్వు ఏం జేత్తున్నావ్
బట్లు ఆరేస్సున
మ్ తిన్నావా
తిన్న
మ్మ్
నువు
తిన్న
ఏం కర్రీ
కర్రీయా అది నేనే జేసిన పొద్దున కాకరకాయ్ ఫ్రై అక్కడేం బెట్టారూ
కా బీరకాయ
టిఫిను
టిఫెన్ వడ
మంచిగ వండుతున్నారు రాత్రి కూరలు
మంచిగా మంచిగన్ టే ఇంగంతే కొంచెం బానే వ్ టనే మరి అంత లేపేయినా కొంచెం
ఎప్పుడు సెలవులు ఎప్పుడు హాలిడేసు
సమ్మర్లో ఈ సారి రావచ్చు
మ్మ్
సమ్మర్ లో ఉంటది ఇప్పుడు ఇంకా హాలిడేస్ ఇప్పుడు ఏం లెవ్వు
ఎగ్జామ్స్ ఏమైన జరుగుతున్నయా
ఎగ్జామ్స్ కూడా ఏమి లేవు నార్మల్ గా ఎ కోచింగ్ తీసుకుంటున్నా అంతే
ఉహు
ఎగ్జామ్స్ ఏం లేవు ఇప్పుడు
తేజ అక్క మీ హాస్టలేన
ఆ ఇక్కనే ఇద్దరం
ఆ
ఆ
ఇద్దరు ఒక్క రూమ్ గాదుగా ఉండేది
ఒక్కటే రూము
టేన మ్మ్ హ్ మంచిగుందా రాతి యేవన్ లావయిందా తేజక్క హలో ఆ హలో హలో
వినిపిస్చుందానే
ఆ ఆ సిగ్నల్ లేదా అక్కడ
ఉంది ఎందుకు వినిపిస్తలేదు
ఏమో మరి మధ్య మధ్యలో ఈన పడ ఎందుకో మరి మధ్య మధ్యలో ఇనపడట్లేదు. కు వరి
ఇప్పుడు ఇన పడు
ఎంత ఫోన్ మాట్లాడిన్న తమ్ అదే కాల్ రేటింగ్ అని వన్ టు వన్ టు ఫైవ్ వడుతున్నాయి. ఏం చేయాలి రా అది
ఏదో ఒక రేటింగ్ ఇవ్వు
ఆహా అట్లా ఇచ్చ
హ్
హ్
ఆ
కాలేజీ బోయదారీల ఏమన్నా గానా పడతయా
ఏమానాన్నంటే ఏ ముండవు ఈడ మొత్తం గుట్లా మా ది కా కాలే మొత్తం ఈడ గుట్లలో రప్పలలో ఉంది. ఏం గనిపియవ్
కేన్ పోయినవ్ హైదరాబాద్ పోయి నమ్క
ఏడి కండి టెంపుల్స్కే పోయినా ఇగ ఎటు వోలే
ఆ ఏం టెంపుల్ కు పోయినవ్ ఫ్రెండ్స్తో నా
ఉ
హాలిడేస్ ఉన్నప్ ప్పుడా
ఆ
ఉమ్ సండే బయటికి పంపుతారా ఆ హాస్టల్లోనే ఉండాలా
బైటికి పంపుతరు ఇది ఏది గా ప్రైవేటె నార్మలే
అంటే ఇంగ మన ఇష్టమా
ఆ
ఉమ్ అంటే కరెక్ట్ ఈ టైం కల్లా లోపల ఉండాలి. అన్నట్టుగా ఏం లేదా
టెన్ వరకు
ఆహా నైట్ టెన్ వరకు ఉంటందా విష్ణు ఫోన్ చెత్తుండా
అ చేయడు
విష్ణుకు ఉందారా అయితే యాప్ ఇది అ
ఉంది మరి ఇప్పుడు ఉంచుకుండో డిలేట్ చేసినమో తెలీదు గప్పుడైతే ఉంది మరి
ఉండే ఉంటదిలే
ఉహుమ్ ఆహా ఓ సారి ఉం
అడుగుతా కోంసేపు ఆగి
అహుమ్ అడుగు
వాడికి మెసేజ్ కె రిప్లై ఇయడు తొందరగా తమ్ముడు
ఫోన్ చేయి ఫోన్ చేయి
అ చార్మినార్ చూస్తున్నారా తీ ఆ
చాల పోయినా
బావుండిదా
ఆ
నేను ఫోన్ లో చూటం ఫోటోలు చూటమే నేను ఎప్పుడు పోవాలో
రా నువ్వు కూడా
ఎప్పుడు రావాలా ఇక ఇప్పుడు కాదు బేబి పుట్టినాక తిరుపతి కి పోవాలా ఫస్ట్ గర్ కొంచెం పెళ్ళప్పుడు పెళ్ళి అయ్యాక పోవాలి తిరుపతి ఆడి కి పోయాక చార్మినార్ ఉమ్ తిరుపతి పోయినవుగా గా అనుకుంటగా
ఏముండదు ఆడ నావల్ల యాత్ర జారుంది ఆమ్
తిరుపత పోయినా ఒక ఒకసారి అనుకుంటా
ఒక్కసారి పోయినావే నేను కూడా ఒక్కసారి పోయిన తిన్న ఇప్పుడు ఇంకా గుర్తు కుడా లేదు మళ్ళీ పెళ్ళయ్యాక పోదాం అనుకుంటే
హుమ్ ఉహుమ్
ఉమ్
ఊమ్
కంకులు మిస్ కాట్లే బూర్లు
మా నాన్న రమ్మంటాడు గాని ఏడ అయిన కు టైం దొరకట్లే ఆ
ఆ
ఆ వినిపిస్తుందా
వెనపడుతూనే ఉంది బూరలు బూరెలు మిస్ గాట్లే
అయితున్నా మరే ఏం చేద్దాం మా ఇక్కడ నాకు టైమ్ కుదరట్లే ఎట్లే రాటానికి పండకు వస్తా ఉగాదికి
ఏ అత్త చేసి పంపింది మళ్ళ జ్యోతి అత్త
బుర్లా
ఆ బూర్లలే
ఆహా
ఉ మీరే కంకులు పంపారంట బా మామయ్యకి
ఆహా
అయితే చేసి పంపింది అత్త
దూద అత్తనా
హు
ఉహు
సాయంత్రం ఏ వండుతురు
ఇయ్యాలేంది ఈరోజు ఫ్రైడే కదా హు అది ఎగ్ గుంటది
ఇప్పుడు ఏ వారానికిఆ వారం ఏ ఉంటుందా మేను
ఆ ఏ వారం ది ఆ వారమే
ఓహో
ఊహ
తిన్నంత తినొచ్చా ఇంగా లిమిట్ ఉంటుందా ఎంత పెట్టుకోవాలని
హు
ఊహు
ఏంది అర్థం కాలే
తిన్నంత తినొచ్చా లిమిట్ ఉంటది అ గింతే ఎంత పెట్టుకోవాలి అది ఇదని
ఆ అవి లేదది ఎంతైనా ఎట్టుకోవచ్చు
ఆహా
ఇష్టం ఆడ పెడతరూ మనం ఎంతైన పెట్టుకోవచ్చు చ్చు
ఆ
ఆ
జాతి ఇప్పుడు ఇట్ట ఫోను పది నిమిష మిషాలంటే పది నిమిషాలు మాట్లాడాలా
ఆ పది ఆ పది నిమిషాలు మాట్లాడా అనికన్నా ఎక్కువైనా అర్థం కాలా దానికన్నా ఎక్కువైనా మాట్లాడొచ్చు ఏం కాదు
ఆహా తక్కువైతే మాట్లాడకూడదా
ఆ
ఊహూ
హ్మ్
నీకెప్పుడొచ్చింది మెసేజు దీని నుంచే
పోద్నా అదీ మొన్న ఎప్పుడో వచ్చింది కాకపోతె రీఫ్రెష్ చేస్తే కొత్త టాస్క్ వస్తదన్నదీ ఆ పొద్దున టాస్క్ అవైలబుల్ ఉంది అని చెప్పింది
ఆహా నా కంతే బావ ఫోన్ కూడొచ్చి చింది వొత్తే చేస్ స్నా
హ్మ
టాస్క్ ఉందని చెప్ వచ్చింది అప్పుడు చేసిన ఫోన్ంద ఏం చేస్తున్నావు ఇప్పుడూ
ఇప్పుడే బట్లు ఆరేసిన అయిపోయింది కిందికి పోతున్నా ఇంగ
ఉమ్ వాషింగ్ మిషిన్ ఉందా
ఆ వాషింగ్ మిషన్లోనే
నీట్గా వత్తయ రాతి మురికి మురికి అంటుద్దేమో కొన్ని బట్టలకి
ఆ
మురి కంటిద్దేమోనే మంచిగా వస్తాయా బట్లు వాషింగ్ మిషన్ లో
మంచినే వతాయి ఇంకా
ఆ అదే కొన్నిసార్లు మురికంట వస్తాయి అంటగా
ఏంలే మంచి న వవుతాయి మరి ఉతకాలంటే ఉరుకుతున్నాయిని చేత్తో
అమ్మత్ కలావరు
ఆ
బ్బంద అంటది నీ నాస్లో ఉన్నప్పుడు నెత్తికే బాదుకునేది బట్లో అది ఇంటికాడ ఎప్పుడు బట్టలు ఉతకలే ఎక్కువ హస్లో పో తలకే తలకే కొట్టుకునేది బట్టలని ఉతుకు పంట రాక సబ్బు సరుపు అంటేది హలో ప్రార్తి హలో హలో